మేము కార్యా యాప్ నుంచి మాట్లాడుతున్నాము. ఆ మీరు మాట్ మాట్లాడానికి ఇది సరైన సమయమేనా
ఆ ఓకే అండి మాట్లాడండి
ఈ రోజు షాపింగ్ గురించి మాట్లాడాల అనుకుంటున్నాం. మీరు తరచుగా షాపింగ్ చేస్తూ ఉంటారా
ఆ చేస్తూ ఉంటామండి.
అంటే మీరు ఎక్కువగా ఎటువంటి షాపింగ్ చేస్తూ ఉంటారా, ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారా, ఆఫ్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారా?
ఎక్కువగా ఆన్లైన్ షాపింగే చేస్తూ ఉంటామండి.
అంటే అ ఇ ఎలాంటి బట్టలు కొను ట్రెడిషనల్ గా ఎక్కువగా బట్టలు కొంటూ ఉంటార లేక మోడర్న్ గా బట్టలు కొంటూ ఉంటార
ఎక్కువగా అంటే నార్మల్గా చుడి దర్స్ ఆ టైప్ ఎక్కువగా అంటే చుడిదర్స్ సో ఆ టైప్ బట్టలు అయితే ఆన్లైన్ లో చే షాపింగ్ చేస్తుంటాం. లేదంటే శారీస్ ఇట్లా పట్టు వస్త్రాలు ఏమైనా ఉంటే, అవి నార్మల్ గా షాప్స్ లో కొంటూ ఉంటాం అండి ఆఫ్లైన్ లో తీసుకుంటాము
అంటే ఆన్లైన్ లో మీకుేమన్నా కూపన్స్ ఆఫర్స్ అవైలబుల్ ఉంటే మీరు అప్పుడు కొనుడానికి ఆసక్తి చూపిస్తారా
అలా ఏం లేదండి నేను ఎప్పుడుూ కూపన్స్ యూజ్ చేసి ఎప్పుడు ఆ షాప్ చేయలేదండి
అంటే కూపన్స్ యూస్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ తగ్గుతుందని అనుకుంటారు కదా అందరూ
అవును బట్ నేను ఎప్పుడుూ కూపన్స్ అట్లా ఏమిీ ట్రై చేయలేదండి నార్మల్గా ఆర్డర్ చేస్తూ ఉంటాన అంతే
ఆ నేను కూడా అంతే ఆన్లైన్ లో షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మన టైం వేస్ట్ కాకుండా ఉ ంది అంటే ఎక్కువ టైం లే ఎ తక్కువ టైమ్ లో ఉన్నప్పుడు షాపింగ్ చేయాలనుకుంటాం కదా అలాంటి టైమ్ లో ఆన్లైన్ లోయి అే అంటే ఒకసారి ఆర్డర్ పెడితే చాలా టైం పడుతుంది రావడానికి కానీ తొందరగా షాపింగ్ అయిపోతుంది కదా ఇంగా ఆన్లైన్లో అయితే మనకు కావాల్సిన సైజులు అన్నీ చూసుకోవచ్చు ఆఫ్లైన్లో అంత టైం ఉండదు ఇంకా టైం వేస్ట్ కూడా అవుతూ ఉంటుంది అని ఆ మీరు మీరు అనుకుంటారా టైమ్ వేస్ట్ అవుతుంది అని
ఆ అవునండి బయటకు వెళ్లిి జర్నీ చేసి మొత్తం అక్కడని చూసి అదంతా టైం వేస్ట్ టైం వేస్ట్ ప్రోగ్రాం అని అనిపిస్తుంది అందుకే నేను కూడా ఎక్కువ ఆన్లైన్ లోనే చూస్తూ ఉంటాన అండి ఆన్లైన్ లో చూస్తే మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ప్లస్ సైజు మనకి నచ్చితే మనకి మన ఇష్టం కదండి మం తీస్ కుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అన్నట్టు ఎక్కువగా చూస్తూ ఉంటాను ఆన్లైన్ లో బట్ మన టైం కూడా సేవ్ అవుతుంది అట్లా జర్నీ టైమ్ అన్నిీ సేవ్ అవుతాయి అనిపిస్తుందిండి నాకు కుడ
అంటే ఆన్లైన్ లో ఎటువంటి బట్టలు మీరు తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా
ఎక్కువగా చూడి దారుస్ స్టార్టింగ్ ప్రైజ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆ లా ఆ రేంజ్ నుంచి తీసుకుంటానండి నేనైతే
అంటే మీరు చేసే షాపింగ్లో క్వాలిటీ ఎక్కువ చూస్తారా లేకపోతే కలరు అలా ఏమైనా చూస్తారా
అండి క్వాలిటీ కూడా చూస్తూ ఉంటాను బట్ అప్పుడప్పుడు పర్లేదులే అని తక్కువ ప్రైసెస్ లో కూడా చూస్తూ ఉంటాను బట్ క్వాలి టీ ప్రిఫరెన్స్ ఎక్కువస్తానండి నేను
ఆ అంటే మీరు ఎక్కువగా ఎటువంటి బట్టలు వేస్తారు ట్రడిషనల్ గా వేస్తారు లే ప్ కొత్త మోడన్గా వేస్తారా
లేదండి కొంచెం మోడ్రనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను
అంటే మీరు అన్ని చోట్ల మోడ్రన్ గానే యూజ్ చేస్తారా
లేదండి సిటీలో ఉన్నప్పుడు మోడ్రన్ గా ఉంటాను ఊర్లో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు నార్మల్ గా చూడీదర్స్ ఆ టైప్ ఆఫ్ బట్టలు వేస్తూ ఉంట ఉంటానండి
మ్ అంటే మీకు ఏ ఏ కలర్ బట్ల అంటే ఎక్కువగా ఇష్టం ఉంది
ఎక్కువగా లైట్ కలర్సే ఎక్కువ ఇష్టం అండి డార్క్ కలర్స్ అంత న కు నచ్చదండి ఆ కలర్స్ బట్ క్లాత్ పరంగా అయితే ఎక్కువ కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి
అంటే మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే ఆఫ్లైన్ షాపింగ్ వెళ్ళమని చెప్తారా లేకపోతే ఆన్లైన్ లో షాపింగ్ చేయమంటారా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు సజెస్షన్ ఇవ్వాలని
లేదు మోడ్రెన్ గా అయితే నేను ఆఫ్ ఆఫ్లైన్ లోనే సజెస్ట్ చేస్తానండి బట్ ట్రెడిషనల్ గా పట్టు సారీసు వర్ అట్లాంటివి ఆ ఆఫ్లైన్లో తీసుకోవడమే బెటర్ అండి అలా సజెస్ట్ చేస్ దాను ఎక్కువ మోడర్న్ ఆ టైప్ ఆఫ్ బట్టలు అయితే ఆన్లైన్ లో బెటర్ అండి తక్కువ ప్రైజెస్ ఉన్ టై మన మనీ సేవ్ వో తుంది బట్ టైమ్ సేవ్ అవుతుంది కొంచెం ట్రెండీ గా కూడ ఆన్లైన్ లొ తీసుకోవచ్చు అండి
మేము కూడ అంతే అండి అంటే ఏమన్నా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళలకు, అలా కావాల్సి వస్తే ఫ్యామిలీతో వెళ్ళల్సి వస్తే. షాపులకి అంటే మాల్స్ కి అలా వెళ్లి తీసుకుంటాము కాకపోతే ఏమన్నా పర్సనల్స్ షాపింగ్ అయితే నేను ఎక్కువగా ఆన్లైన్లోనే, షాపింగ్ చేస్తూ ఉంటాను.
ఓకే అండి మీరు ఎక్కువగా ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారండి
నేను ఎక్కువగా కాటన్ ఎక్కువగా యూజ్ చేసాను, ఎందుకంటే బట్ట క్వాలిటీ బాగుంటుంది. మెత్తగా ఉంటుంది, మనకు బాడీ కంఫర్ట్ గా ఉంటుందని.
అవును
ఆ మీరు చిన్న చిన్న షాప్ లో షాపింగ్ చేస్తూ ఉంటారా లేకపోతే పెద్ద పెద్ద మాల్స్. అలా షాపింగ్ చేస్
అలా ఏం లేదండి మామూలుగా చిన్న చి చిన్న షాప్స్ లో కూడా తీసుకుంటాను, బట్ పట్టు శారీస్ అట్లా కావాలన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాల్స్ కి అలా వెళ్తూ ఉంటానండి, నార్మల్గా అయితే చిన్న చిన్న షాప్స్కే ఎక్కువ వెళ్తూ ఉంటానండి.
అంటే పెద్ద పెద్ద మాల్స్ లో ఎక్కువ రే అమౌంట్ ఎక్కువ అడుగుతారు. బట్ట మొత్తం అలాగే ఉన్ టుంది కానీ చిన్న షాపుల్లో కూడ అదే క్వాలిటీ ఉంటుంది కానీ ఇక్కడ తక్కువ అమౌంట్ లో దొరుతుంది, కానీ అక్కడ పెద్ద పెద్ద షాపులు క. చాలా ఎక్కువ అమౌంట్లో వాళ్ళు చెప్తారని నా అభిప్రాయం, అందుకే నేను అన్ని రక అన్ని రకాల షాపులకు వెళ్తాను కానీ ఎక్కువగా తీసుకునేది నాకు చిన్న చిన్న షాపుల్లోనే.
అవునండి అది కూడా నిజమే అండి ఇక్కడ చిన్న షాప్ ప్స్ లో అదే ఫ్యాబ్రిక్ పెద్ద మాల్స్ లో కూడా అదే ఫ్యాబ్రిక్ అయినా కూడా కాస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుందండి. మాల్స్ లో ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసే ఖర్చులన్నీ మన మీదే వేస్తారు ఆ ప్రైసెస్ మొత్తం. త్తం బట్ అక్కడ కాస్ట్ ఎ కో బట్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలానే ఉండచ్చు కొన్ని చోట్ల డిఫరెన్సెస్ కూడా ఉంటాయండి.
అంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ ఎక్కువగా చేస్తాము అని చెప్తున్నారు కదా. అ ఏమేమి ఆర్ట్స్ మే తో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు షాపింగ్ కి
ఎక్కువగా అంటే ఏజియో ప్లస్, అమెజాన్ పిలిప్ట్ ఫ్లిప్కార్ట్, మీషో కూడా ఎక్కు కో యూజ్ చేస్తూ ఉంటానండి. ఉహు మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తారండి?
మేము మేము కూడా ఇంచు మించు ఆ యాప్స్ యూస్ చేస్తాము మీషో, అమెజాను, అజియో, ఫ్లిప్కార్ట్
ఓ కే
నాకున్నాయి యాప్స్ అలా యూజ్ చేస్ ఎందాకా
మీరు ఏ యాప్ లో ఎక్కువ ఎవరన్ కైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏయాప్ బావుంటుందండి.
అంటే అమౌంటు ఆఅఆ నాకు అయితే అజియోలో బావుంటాయి, అమెజాన్లో కూడా బావుంటాయి. కానీ అక్కడ అమౌంట్ కొంచెం ఎక్కువగా ప్రైస్ కాస్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఆ మీషోలో కూడా బానే ఉంటాయి. కానీ ఇక్కడ ఒకోసారి రాంగ్ ప్రోడక్ట్ అలా వస్తు ఉంటాయి. నేను ఎక్కువ సాయే చేయాలనుకుంటే అజియో, అమెజానే సెలె అంటే సజెక్ట్ చేస్తాను.
ఓకే అండి అమెజాన్ లో మంచి క్వాలిటీ ఉంటుందా అండి.
ఆ అమెజాన్ లో మంచిగా క్వాలిటీ ఉంటుందండి. టే ఒకోకసారి బై మిస్టేక్ కు రాంగ్ ప్రోడక్ట్ రావచ్చు కానీ మనం ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ మనం మళ్ళీ రిటర్న్ పెట్ కోచ్ కావాలంటే
ఓకే అండి మీరు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అని ప్రిఫర్ చేస్తారండి మోడ్రన్
ఆ నేను అంటే ప్లేసుని బట్టి నే నేను బట్టలు వేసుకుంటూ ఉంటాను అంటే సిటీ లో ఉన్నప్పుడైతే కొంచెం మోడన్ గా ఆ పల్లెటూరులో ఉన్న ఇప్పుడైతే కొంచెం ట్రెడిషనల్గా లైక్ డ్రెస్స సో లంగావోని అలా వేసుకుంటూ ఉంటాను లేదండి నేను ఇప్పటి వరకు అయితే నేను ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు ఇగా ఫ్యూచర్ లో యూజ్ చేయాల్సి వస్తుంది యూస్ చేస్తామండి
ఓకే అండి మీరు ఎక్కువగా చూడీదర్సులే వేస్తూ ఉంటారా
మేము ఎక్కువగా చుడిదార్ సే యూస్ చేస్తూ ఉంటాము మేము అండి అంటే ఆ ఆఫ్లైన్ లో అమౌంట్ ఎక్కువ పడుతుంది అనుకుంటారా ఆన్లైన్ లో ఎక్కువ అమౌంట్ పడుతుంది అనుకుంటారా షాపింగ్ చేస్తే
షాపింగ్ చేస్తే ఆన్లైన్ లోనే కొంచెం తక్కువ అంటే షాప్ అమౌంట్ తక్కువ అనిపించేది నాకు ఆన్లైన్ లోనేనండి ఆఫ్లైన్ కి వెళ్తే తే ఎక్కువ ఖర్చు అంటే జర్నీ ఖర్చు ప్లస్ అమౌంట్ కూడా బట్ టలకి ఎక్కువగానే పడుతుందండి ఆఫ్లైన్ లోనే చాలా వరకు ప్రైసెస్ బెటర్ అని న ఒపీనియన్
అవును నా ఓపీన్ కూడా అంతే ఆఫ్ లైన్ అయితే మనకు టైం వేస్ట్ అవుతుంది అడ్ ఎక్కువ అలసిపోతాము వాళ్ళు ఆ అమౌంట్ కూడా డిక్రీజ్ చేయరు అదే ఆఫ్లై ఆన్లైన్ లో అయితే మనకు కావాల్సిన ప్రైస్ లోనే మనం బట్టలు చూసుకోవచ్చు
అవును మనం బడ్జెట్ దగ్గ త గట్టుగానే చూసుకోవచ్చు ఆన్లైన్ లో
అవును అందుకని ఆన్లైన్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను మీరుండి బ్రైట్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారా లైట్ కలర్స్ ఎక్కువ యూస్చేస్తూ ఉంటారు
లేదండి నాకు బ్రైట్ కలర్స్ అంత నచ్చవండి లైట్ కలర్సే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి మీకు ఏ కలర్ అంటే ఇష్టం అండి
ఆ నాకు నావీ బ్లూ కలర్ అయితే నాకు బాగా సూటబుల్ అయితదానే నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువ ఆ కలర్ లోనే బట్టలు తీసుకుంటూ ఉంటాను లైట్ కాళూర్స్ నేను ఎక్కువగా తీసుకుంటూ టాను బ్రైట్ కలర్స్ లో అంటే ఏమన్నా అంటే కొంచం ఇవ్వాళ అంటే ఫెస్టివల్స్ ఉత్తప్పుడు ఏమన్నా మర్రగేష్ అప్పుడు ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉంటే అటువంటి టై లో మాత్రమే అలాంటి హెవీ డిజైన్ ఉండే బట్టలు తీసుకుంటు
ఓకే అండి మీకు నార్మల్గా ఫ్యాబ్రిక్ అంటే మెత్తగా ఉండడం ఇష్టమా లేదంటే డిజైన్ డిజైన్ అలాంటి టైప్ చంకీస్ అట్లాంటిఇష ఇష్టం ఉంటాయా అండి
లేదండి నాకు నార్మల్ గా ప్లెన్ గా ఉండి అంటే అంటే క్లోత్ బాగా ఆ సాఫ్ట్గా ఉంటేనే బాగా ఇష్టపడతానడి మీరు అండి
నేను కూడా అంతేనండి సేమ్ నాకు డిజైన్స్ అట్లంతా ఏం నచ్చవండి ప్లెయిన్ గా స్మూత్ గా అట్లా ఉంటేనే ఎక్కువ ఇష్టపడ్ తూ ఉంటానండి
మీరు షాపింగ్ గురించి ఇంగా ఏమైనా తెలుసుకోవాల అనుకుంటున్నారా
ఆ లేదండి
అలాగే అండి